హలో హలో
హలో
హలో వినిపిస్తుందా అండి.
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి ఏం జేస్తున్నారు డైలీ షెడ్యూల్
ఆహా ఏ లేదండి పెద్దగానైతే ఆ ఎ అంత చాలా ఎండగా ఉంది గదండి వాతావరణ ఉమ్ అదే అదే వాతావరణం చాలా వేడిగా ఉంది గాబట్టి ఎటూ వెళ్ళడం లేదు వెళ్ళినా గూడా ఎటైనా వెళ్లేేది ఉంటే మాత్రం మార్నింగే వెళ్తున్నాం మళ్ళీ ఈవినింగ్ అంతే గాని మధ్యాహ్నం సమయంలో ఎటూ వెళ్ళడం లేదు
అసలు యెళ్ళేటట్టు ఏడుంది తొమ్మిది గాకముందే ఎండ బగ్గుమం
అవునవునండి అటు అట్లా వెళ్ళడం గూడా అసలు మంచిది గాదండి మనం మన హెల్త్ ని మనమే కరాబ్ జేసుకున్న వాళ్ళం అవుతాం
అవును కానీ మరి తపని పరిస్థితులో వెళ్లాల్సి వస్
అవును అవును అవునండి వెళ్ళినా గూడా స్కార్ప్స్ అయినా
అవును ఏదో ఒక రూపంలో బయటకి వెళ్ళడగా తప్పడం లే
తప్ప అవునవునండి
తే టీవీ జూడడు చూస్తారా టీవీ లో ప్రోగ్రామ్స్
ఆ చూస్తామండి మూవీస్ చూస్తామండి ఎక్కువ మూవీస్
ప్రోగ్రామ్స్ చూడరా
ఆ ప్రోగ్రామ్స్ కంటే ఎక్కువ మూవీసే చూస్తానండి
అంతేనా మేము ఎక్కువ ప్రోగ్రామ్స్ సే మూవీ అంటే ఎప్పటికి వస్తయ్ ప్రోగ్రామ్స్ రావుగా
అవునవును
మనం జూడాలంటే మొబైల్ ల్లోనే
అవును మొబైల్ ల్లోనే
ఉమ్ అలా ఇష్టం ఉందా అంది చేన్ ఇన్నం ఏమన్నా యేసారా ఈ సంవత్సరం
ఈ సంవత్సరం యేసామండి పత్తి వేస్తామండి ప్రతి సంవత్సరం కంపల్సరిగా పత్తితో పాటు వరి ఉమ్ వరి మళ్ళీ కందులు ఆ వేస్తామండి కందులు ఆ చిక్కుళ్ళు మిర్చి ఇవన్నీ యేస్తాం
ఆహా బాగానే ఉంటట్టుంది గదా ఎంతుందండి మొత్తం
ఒక ఉంటదండి ఒక ఐదారు ఎకరాలు ఉంటది ఇంకా దాంట్లో ఆ మేమే జేస్తామండి
ఆహా లేకపోతే ఏమన్నా కౌలుగిన ఇస్తరా
లేదు లేదు కౌలుకి ఇవ్వమండి మేమే జేసుకుంటాం కూలి పని వాళ్ళని బెట్టేసి మేమే జేస్
మిర్చి ఎట్లా బయట ఎట్లా అమ్ముతరు అండి మిర్చి అయితే
సీజన్ లో సీజన్ లోనైతే సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ కి కేజీ అలా ఉంటది
ఎండు మిరపకాయలు
ఆహా ఎండువి గా ఎండివి గాదండి ఇవి పచ్చియి సీజన్లోనైతే ఆ సీజన్లోనైతే డెబ్బై రూపాయల కిలోలు ఉంటాయి ఇప్పుడు ఎండుమిర్చి మాత్రం రెండు వందల ముప్పై అట్లా కిండకి లేదు లేదు అవి పచ్చిమిరపకాయలండి ఎండి ఎండినమిచ్చికి రేట్ ఎక్కువ ఉంటది కదా
అవునవును మాకెళ్ళి టూ ఫిఫ్టీయో ఏమో ఎంతో ఉందండి
ఆ ఇగ మేము హోల్సేల్ ఇస్తాం కాబట్టి మాకు ఇక రెండు వందల అంతేనండింకా
హోల్సేల్ యేసినా తక్కువ పడతది కదా మనం డైరెక్ట్ వీళ్ళ కంటే
ఆ అదే అదే కదా అండి
అవును
మాకు కూడా సంవత్సరానికి సరిపడా అవ్వేనండి అవే వాడుకుంటాం మేము కూడా ఆ తీస్తామండి ఆ ఆ సరిపోత్ తయ్ సరిపోతయ్ మీరు యేస్తరా అండి ఏమైనా అట్లాంటివి
లేదు మేము ఒక్కసారి యేస్తే అంత పురుగులాగా వచ్చి కరాబయ్యింది పోయిన సంవత్సరం
అవునా
ఆ మొత్తం పొయింది జీరో బ్యాలెన్స్
కొంచెం భూమి ఫాల్ట్ కూడా ఉంటదండి భూమి ఫాల్ట్ వాతావరణం
అవి ఎప్పటికి యెయలే ఫస్ట్ టైం యేసినాం అన్నట్టు అది
ఆ ఆ
అయితే ఒక ఇయర్ మొత్తం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తే
ఆ ఆ
బాగనే వచ్చింది ఇంకా వేరే ఏద ఏదో లిక్విడ్ లాంటిది స్ప్రే చేయడం వల్ల మొత్తం పోయింది
ఆహా
పురుగొచచ్చింది అనేసి ఎస్తే అది మొత్తం పోయింది
అవునా
హ్మ్ అట్లా కూడా కెమికల్ ప్రాబ్లం అయి ఉండి పోయిందను
అవున అవును అట్లా కూడా అవుతదండి
హ్మ్
ఒక్క పంట అంటే ఉట్టిగనే చేతికి రాదు కదండి ఎన్నోం ఉంటయ్ హ్మ్ ఎంతో కష్టపడితే గాని రావు
అవును ఎంత ఇస్తరు మీ సైడు వర్కర్స్కి
వర్కర్స్ కి లేడీస్ కి అయితే ఎంత త్రీ హండ్రెడ్ అట్లానండి జెంట్స్ కి మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాకపోతే కొంచెం పొలం పనులకి యెళ్తే ఆ
ఆ అంటే ఎంతమందిని పిలుస్తారు
పిలుస్తాం ఇగ వర్క్ ని బట్టండి
అంత్
హ్మ్ కొంచెం పొలం పనులకు ఒక్కవేళ వరి వరిలో పని చేసే వాళ్ళకయితే కొంచెం ఎక్కువ ఉంటాయండి ఇంకా
ఆహా ఇప్పుడు సైట్ల అదొ ఫుడ్ ఆది ఒకటె వేస్తారా మొత్తం ఒకటే వేస్తారా
లేదు లేదండి ఒక ఫైవ్ ఇట్ లో ఒక త్రీ ఫోర్ వరకు పతి వేస్తాము అండి ఒక ఎకరం మాత్రం పొలం తీసుకుంటాం మా ఇంట వెనకాల కొంచెం ప్లేస్ ఉంది దాంట్లో మేము మీరు పక్క మీరపకాయలు పెట్టుకుంటామండి
అదే అదే అంటే నేను అనుకున్నా మొత్ త్తం పొలం అంటే అది ఎప్పటికిీ సపరేట్ ఉం ఉంటది మిగతా టైమ్లా ఇది వేస్తారు కావచ్చు అని
లేదు లేదండి అట్లా కాదండి
ఆ
ఇంకా ఇంకా చెట్కురు ఆ వచ్చింది కాని లాస్ట్ టైము అంటే వర్షాలు పడుతునాయియండి అసలు సరిగ్గా పత్తి తీసే టైంకే వర్షాలు తనుబడింది ఆ అదే అవునవును అదే అది చాలా ఇబ్బంది చేసిందండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కూలీ వాళ్ళు కూడా సరి గా రాలేదండి మాకు
ఇంకా ఎట్లావస్తారు ఇక
మ్మ్ అసలు సీజన్ ఎప్పుడో మాకు అర్థం కాలేదు కదా వాళ్ళందరు వెళ్ళి పోయినాక కతం మళ్ళీ ఇక్కడ పత్తి సరిగ్గా రావడం స్టార్ట్ అయింది వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు ఇస్తామన్నా కూడా అస్సలు రాలేదు వాళ్ళు వాళ్ళకి అక్కడ ఆ హా అ చెప్ప మళ్ళీ ఎండలు కదండి మళ్ళీ వాళ్ళకిక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ లో వాళ్ళకి అక్కడ వర్క్ స్టార్ట్ అయింది ఇలా చేయడం వల్ల ఆ మాకు చాలా కష్టం అయింది ఈ సంవత్సరం
ఇబ్బందే కదా మరి అది ఈ వర్షాలు కూడా అ నెక్స్ట్ త వాడి కరెక్ట్చ్చ టై క్లోజ్ అయితాంది
అదే అదే అండి చాలా ఇబ్బంది అనిపించింది
చెరా మళ్ళీ
ఆ వేస్ ఇంకా కూరగాయలు వేసుకుంటామండి మేము తినే మందం మత్తమ్మా తలు ఇంకెందే ఆ ఇంటి వరకు ఈ పాలకురా తోటకురా ఏంటండి హైబ్రీడ కాదండి నాచురలే
ఆహా అంటే ఇప్పుడు టమాటాల కిన్నె కావాలంటే మనకు అప్ రెడి ఇస్తారా
ఆ ఆ అవేనండి ఇప్పుడు బీరకాయలు కాశాయి అనుకో బీరకాయలు మేము ఒక నాలుగైదు విత్తనాలు ఉంచుకుంటాం అవే మళ్ళీ పెట్టుకుంటాం కాకరకాయలయినా
అదే ఇగ మనకు బయట కొనాల్సిన అవసరం లేదు మీరు కొంచెం హెల్తీ పరంగా హెల్తీ ఫుడే
ఆ అదేనండి ఇప్పుడు ఇప్పటికి కాలంలో వాట్లాంటివి తినాలి కదండి
ఆ ఎంతకంటే కూతురునా లేకపోతే మనం ఎన్ని వేసిన ఉంటాయి మాకు ఎలాయితే బొచ్చోడు ఉండాయి
ఆహా హా
కరెక్ట్ అవి పిందలు పడే టైంకి వచ్చి మీద పడతాయి
అవునా అలా ఉంటే ఇబ్బందిదండి అవునా
ఆ మళ్ళీ ఇప్పుడు ఈ ఎండలకుకి కూడా బడర్ లేకపోవడం వల్ల కూడా అట్లా కూడా కొన్ని ఖరాబ్ అయినాయి
కారాబ్ అయితే అవునండి అట్లయితే తే చేతి పంట చేతికి రాదు పంట చేతికి రాదండి
ఇంకా ఏడుస్తది ఇక ఇటు చూస్తే కోతులు అటు చూస్తే నీళ్ళు లేకపోవుడు పైన చ
అవును ఇంకా
అది
అవునండి వాతావరణమే అలాగ ఉందండి అసలు అత వాతవరణం ఏఫెక్ట్
మొక్కజొన్న వేసిన వాళ్ళు ఉన్నారు అన్ని రోజులు దాక ఏండాలే తీరా పీచు పడితే చూసిందిమా కొన్ని గింజెలు వచ్చే టైంకి మొం వదులు పడదు అవి తినవు ఇరిసేయడమే వాటి పాలి
అవునవునండి మనకు తిన్నా అంత బాధ అనిపించవు
పెళ్లిి గంట పట్టి కొట్టుడు ఆ గంట ఈ గంట అట్లా పెట్టి ఈ కాపలి క ఇలా కూడా వేస్ట్ ఏ
ఏమొస్తది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా లేదు
లేదు అంత కష్టపడి కష్టమంతా వృధానే కదాండి
వాళ్ళకు కష్టపడ్డ కాని మందం ఉంటది కావచ్చు కానీ మిగతాదంతా వేస్ట్ఏ
అవునవునండి
మంచి ఇప్పుడు మనం చేసే వాళ్ళకంటే పనికి వచ్చే వాళ్ళ ఎక్కువ ఇన్కమ్ ఉంది తెలుసా
అవును అవును ఇది మాత్రం నిజమండి హండ్రెడ్
వాళ్ళు మంచి టైంకి వస్తారు చేస్తారు తీ ంట వెళ్ళిపోతారు అది లాభం ఎంత వస్తది ఆడ ఎంత ఎంత పడుతది అనేది మనకు తెలుస్తది
అవును ఇప్పుడైతే అట్లా వాళ్ళే ఎక్కువ డెవలప్ అవుతున్నారు మనకి
గింజలు వేస్తామా పత్తికి ఆ పత్తికి గింజలు వేస్తామా గింజలు వేసినాక ఆ రోజు తెల్లాల కనుక ముందు రోజు వాన పడితే పెట్టిందంతా వేస్ట్ ఏనా కులాల పెట్టల కూల మళ్ళా వాళ్ళకి డబుల్ మళ్ళా ఏయ మనం నష్ట పోతనమ్మా వాళ్ళ చెప్పండి
అవును మనమేనండి
మళ్ళా అది కరెక్ట్ ఇక తెంపుదా మనుకుంటే మళ్ పడతది
అవునవును
అప్పుడు మళ్ళా డబుల్ ఖర్చు మళ్ళా డబుల్ డబుల్ ఇచ్చేనా
అవునవును
ఇడ బాగుపడధాం చెప్పండి ఇక
అదేనండి వ్యవసాయమంటే అందరు ఈసీగా అనుకుంటారు కానీ దాంట్లో ఉన్నంత కష్టం ఎ కూడా ఉండదండి అవునవును
అది కరెక్ట్ సీజ ఏ టైమ్ లో వర్షం పడాలి ఎలా ఉండాలి అన్న టైం కరెక్ట్ వస్తే మనకి ఇన్కమ్ వస్తది మళ్ళ అక్కడ రేట్ పడద్దా తీర దేరినక కూడా రేట్ డౌన్ అయితే వేస్ట్ ఇక
ఉ కే ఇప్పుడు ఎక్కువ చాలా మంది చనిపోవట్లేదా
అవునవును అలా చాలా రైతులకు అలాంటి ఇవి సమస్యలు చాలా ఉంటాయి
ఉన్నాయి చనిపోతున్నారు అవును
అప్పుల పాలవుతారు
ఇంకా అయ్యదే అది ఇక ఏం చేస్తారు ఇక వాళ్ళకు మళ్ళీ చెర్యల అంటే ఇంట్రెస్ట్ ఉంటదా చెయ్యరు చెయకుండా అలానే ఉంటారు
అవునండి